హలో
వైషూ మాట్లాడు
హలో హలో
ఇ
హలో హలో
వినిపిస్తుందా
వినిపిస్తలే గటగా మాట్లాడు
ఇప్పుడు
అనిపిస్తలే ఏమైంది
ఏం కాల
మరి అంత చిన్నగ మాట్లాడుతావ్
పడుకున్న రని చిన్నగా మాట్లాడుతున్న
మరి వినవర్త లేదు
ఎప్పుడైతే ఏమి
ఆ
ఇప్పుడు ఓకే ఆ
నివస కట్ చేయనా సప్పుడేగా మరి ఇగ
అ నేనే మన్నారా దాన్ని కి
మాకు కట్టినా పడుతులే అని చెప్తే
నేనేం చేయాలి
మా అందుకే కట్ చేయనా అంటానా
నీ ఇష్టం ఉమ్
ఎందుకు పైస వచ్చా పైసలు తక్కువ వచ్చినని బాధపడతానావా
ఆ ది పెడుతునే బతుకుతున్నాం మరి మేము
సరేలే బాయ్
బాగా
హ్మ్
ఏం లే చెప్పు
చెప్పే కదా గట్టిగా మాట్లాడొచ్చు కదా మరి
చెప్పు మా
ఇనబడుతా లేదు రా బాబు
ఇంకెంత గట్టిగా మాట్లాడను
మొత్తం అందరు లేహ్ వాలి
మ్మ్ చెప్పు
ఏం జూత్తనవే
ఏమి లే కెటిల్లో ఇంసేపు అది వేసుకున్న కదే
హ్మ్
ఇంతసేపు ఎగ్గు పొడి వేసు ఇన్న కదా రా
ఉమ్
అది తోముతున్నా ఇప్పుడు కెటిల్ లా
ఉహుం
ఉమ్ మళ్ళ మార్నింగ్
అ ఫోన్ సిస్టర్ కి ఇచ్చినావ అయితే
హాహా ఇందేదు
మ్మ్ మ్మ్ ఆ మ్మ్
మళ్ళా పోదు కదా అది
గట్టిగా తోము మరి
మ్మ్ తోమినా పోయేటట్టుగా కపడతులే అందుకే చేతున్ కి తిన్
స్పూన్ తోనా చేయ్ తోటె
చైతోన్ చేయ్ తోని
మ్మ్ నీకున్నేయే బక్క చేతులు మళ్ళా వాటికి అవి రుద్దుతే ఉంటయా పోతాయా
గోర్లు గోర్లున్నాయ్
నీకు గోర్లు కూడా ఉన్నాయా నీ మోము బానే బిగ్ దేనికి బనికి రాదు
మ్మ్
మ్మ్ అదేలే
నవ్ గోళ్లు చాలా పవర్ఫుల్
దేనికి బనికి రావు
నీకేం తెలుసు గోర్ల గురించి
మ్మ్ చిన్న చిన్నగా ఉంటే ఉంటయో ఉండవో.
మ్మ్ పెద్దగానే ఉంటయ్
ఉండవ్
పిల్తనే ఉంటయ్ పిల్తల్లు ఇనిపించ్చిందా
లో హలో
హ్మ్
ఏం చేస్తున్నావ్ దానిమీద కాన్సన్ ట్రేషన్ బాగు పెట్టినట్టున్నవ్
కాదు నిన్నే ఎవరో పిలుస్తున్నారు
నన్ను ఎవరు పిల్తలే
సిద్ధు సిద్ధు అని బిలుచు టేనా
అ యే ఎందుకు పర్సనల్ గా ఇట సీరియస్ అయినావ్
ఓకే బస్ ఎన్ సాయన్
మ్మ్ ఓకే తిన్నా తిన్నా
మ్మ్ హ్మ్
అందుకే ద్దానిమీద పెట్టే కాన్సన్ ట్రేషన్ ఈడ వెట్టు అనేది.
ఒకసారి చేసింటి బానే చేసింటి
ఆ అందకే సైలెంట్ గుంటాను
చైలెంట్ గా లేను మాట్లాడుతునా
ఏం మాట్లాడతానా మాట్లాడతానవ్ తీరాదు
ఓకే చెప్పు ఆ పక్క పెటినా
ఉమ్ ఐపోయింది కాబట్టి పక్కకు పెట్టినం అయిపోకపోతే పక్క
ఇక్కడదాయ్ పనంక వోంపా
దే
అంతేగా
ఆ
ఊ కరి
హ్మ్ చకెన్
ఇంకోటి ఇంపియట్లేదురా
చికెన్ ఉంటుందా
చికెనా
ఆ
మటన్ గాదా
మటను ఇంతకు ముందు
హ్మ్ కొంచెపు ఎగ్ ఇగ
ఆహా
అరేపు పప్
ఒకటి మిస్ సైంది
వీడియో ఫిఫ
పక్కోడి
హ్మ్ హు చికెన్ పకోడ మటన్ పకో పడి తర్వాత ఇప్పుడు చికెన్ మటన్ పకోడీ
మటన్ పకోడా
అ
అవునా అవి కూడా పెడతారా
తెలుసా నీకు అది
నాకు అది కూడా పెడతార అని మిమ్మల్ని చూస్తేనే అర్థం అయింది నాకు
హ్మ్ హు మీ హాస్టల్లో ఏం పెడతారు పప్పు కై పచ్చడి కై పెడ్తారు
హ్మ్ మరి
అందుకే మంచి ఛిల్ల్ కావాలి బయటికి పోయి ముచ్చట్లు పెట్టి ఎంజాయ్ చెయ్యాలి
సరే సరే ఐదుమ్మయ్య చిన్నగా
అ
తిన్నఐదు
హ హ
ఆ
చిల్లు కావాలే మొత్తం రేపు అంతా శ్రీరామనవమి మొత్తం బయటి పోతునటుందిగా
నేనా నేనారా హ
నువ్వే
నాకంత సీన్ లేదు
వద అ
మీడు
హ అద
ఆ
అను
గట్టిగా మాట్లాడు
హలో హలో హలో
హ్మ్
ఏం పినపడతాంటానా
వినిపిస్తుంది
చెప్పు ఇగ
నేను ఎటు వోవట్లే అంటున్న
ఎటువోట్లేదా
పోవట్లే
ఎందుకు మంచిగా రేపు టెంపుల్ కి మార్నింగ్ లేసి మంచిగా ఆ టెంపుల్ ఎళ్ళనికి ఏమైతుంది నీ ఆస్తి తల్ ఎన్ని రోజులనీ ఉంటావు ఇగ
ఏ ప
మంచిగ పోయి అట్లా బైట తిరిగి రాపో కొంచెం నేచర్ ని ఎంజాయి చేసి రావాలే ఉ ఉత్తగా హాస్టల కూర్చుంటే ఏం మత్తది
ఇంట్రెస్ట్ లేదు
ఇంట్రెస్ట్ లేవా పైసలు లేవా
రొండు పైసలు లేవు గాటికి ఇంట్రెస్ట్ లేదు
పైసలు లేకపోతే ఏం ఫ్రీ బస్సే నే
ఇగా బయటి పోతే ఏం తీసుకోవద్దు కొనుక్కోవద్దు
బాక్స్ వట్కోనీ పో
ఎక్కడ ఆకలయితే అక్కడ తినాల
అర్ధంగాలే
ఎక్కడ ఆకలైతే అక్కడ తినాల
అంతే ఇగ
అంటే దాన్ని చూసుకుంట అచ్చినా దాన్ని చూసుకుంటు చికెన్ బిర్యానీ అనుకోనీ దినాలా
అయిపోలే ఇంగా ఊ
ఆ
అయ పోలేదా ఇంకా
ఏంటి
ఇదే ఆ మాట్లాడు ఇంకెంతసేపుంది
ఎమ్ మాట్లాడుడు
ఇదే రా ఇంకా కాల్ ఎంజేపు ఉందంటనా
ఫార్టీ సిక్స్ అయితుంది టైము
నైన్ ఫార్టీ సిక్సా
లెవెన్ ఫర్టీ సిక్స్
టైమా
ఆ అవును అయింది టెన్ మీనిట్స్ ఒక టెన్ సెకండ్స్ అయితే
అర్థం కాట్లే
టెన్ సెకండ్స్ అయితే టెన్ ఔ చెల్లి
సర్లే బాయ్
హ
బాయ్ బాయ్
ఉండై